ఆ హలో చెప్పండి ఆ అవి కొంచెం లో లో ఉంది వాయిసు
ఇనిపిస్తుందా అక్క
పిస్తుంది
ఆ బాగున్నార అక్క
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
మ్ బాగున్నాము
బోన్ చేసారా
ఆ చేసాం అక్క మీరు
చే అయ్యింది
ఆ టీ తాగార
లేదు ఇంకా తాగాల ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది మేము భోజనం చేసరికే త్రీ త త్రీ అవుతుందా టూ థర్టీ త్రీ పాపకి తినిపించేసరికి
అవునులే
ఇంకా వెంటనే కాఫీ అంటే కుదరదు ఫైవ్ కలా అవుతుంది
అవునా
మ్మ్
టెంపుల్కెళ్లలేద అక్క మీరు
అంటే మాకి మా యాక్చువల్గా మాకి కదిరిపుండం ఉంది కనీ మా రిలేటివ్స్ సేవరో రీసెంట్గా చనిపోయినారా అది ముట్టు అని వెళ్ళకూడదన్నారు
అవునులే
కొట్టకూడదు అంటే మేము వెళ్ళలేదు రేపటికైపోతుంది మొన్నతీర్థవాదిక్ కదా మన కధీర్ లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి
ఆ అవున
అక్కడికేళ్లొచ్చు
అవును టెంపుల్ బాగుంటుంది కదా క్ ఆ వెళ్ళానక్క నేను ఒకసారి కదిరి టెంపుల్కీ హు మ్ లక్ష్మీనరసింహస్వామి ప్రహల్లాద సమైత కదా అక్కడ కొలువై ఉన్నాడు కదా
అవునవును
ఆ బాగుందక్క టెంపులు
అ మా ఇంటి దేవుడు ఆ సామె
అవునా అవున్లే మ్ అది ఇప్పుడు రథోత్సవం జరుగుతుంది గదా
మ్ అవునవును ఈ రోజే
మ్ అవునా
మీ ఇంటి దేవుడు ఎవరు
మా ఇంటి దేవుడు నారాయణ స్వామి
మ్ ఆ ఈయన రూప్ మేలే పేర్లు ఒక్కటి వేరే అంతే ఏ ఊర్లో
అది తాడిపత్రి సైడ్ అక్క
ఓ తాడిపత్రి సైడ్ మ్
తాడ్పత్రి సైడు మాఘమాసానికి బాగ్ చేస్తారు అక్కడ పూజలు
అవునా
మ్ అక్కడ నారాయణ స్వామి మరియు చక్ర బీమాంగ్లీ భీమలింగేశ్వర స్వామి అని శ్ వుడి రూపం శివలింగం ఉంది అక్కడ బా జరుగుతుంది
అవున్ మనక్ తెలియని పేర్లు ఎన్నుంటాయో గదా స్వామి వార్లకి
అవును
మనకు తెలిసినవి ఏవో రెండో మూడో ఉంటాయి
అవున
కానీ పేరు కొద్దగున్నా లాస్ట్ కేవరని తెలుసుకుంటే అక్కడ శివుడొ విష్ణు ఎవరొవోరు ఉండారంత్
ఆ అవును అంతే రూపాలు ఒక్కటి వెరు ఆ అంతా ఒకటే
మ్మ్
మేమ్ రీసెంట్ గా తిరుపతికేళ్లింటిమక్క
అవునవును నేను చూసాను నిన్ను అప్పుడప్పుడు స్టేటస్ పెడుతుంటావు కదా చూసాను నువ్వు చాలా బెటర్ ఇప్పుడ్ కి చాలా తిరిగేసావ్ అనుకుంటా బాగా ఎంజాయ్ చేస్తున్నావ్ లైఫ్ ని నేనే న నేను ఎప్పుడో న్న నా సిక్స్త్ క్లాస్ లోనో వెళ్ళాను ఒకసారి తిరుపతి అంతే
అవునులే
కు వెళ్ళలేదు నాకు ఉహోచ్చు మళ్ళీ
ఒక్కసారి కూడా ఏళ్లలేదా అక్క ఇప్
లేదు లేదు నాక్ కుదర్లేదు న్ ఉహోచ్చినానుంచ్చి వెళ్ళాలి అనుకుంటున్నాను చూద్దాం ఆయన ఎప్ ప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాల్సొస్తుంది మనం
అవునా
మనం అనుకుంటే కుదరదు
నేను గుడా చాలా సార్లు వెల్నాననక్క కల్నాడకనేళ్నం ఆ ఆ నేను మాయనా ఇద్దరం క కాల్నాడనేళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం
మ్ ఏ అలావైకుంఠంల్ లచ్చు ఇ ఇంట్లోనే ఉండి ఏం చేయకుండా ఎక్కాలంటే ఆయాసం వచ్చేస్తుంది
అవునవును
చూడాల అరుణాచలం వెళ్లింటివా
ఆ వెళ్ళానక్క అరుణాచలము ఇంకా అంటే టూర్ కి ఏసినప్పుడు
అవును
టూర్కి ఏస్నప్పుడు వెళ్ళను తా న్ ఆ వెళ్ళను పొంబ అయ శబరిమళ
అవునవును
హు మ్ ఏమంటి మనకి లేడీస్కి లేడీస్కి లేద్ అక్క లే మనం లేడీస్ గా లేేడీస్కి అలో చేయిరా
అంటే సుప్రీం కోర్ట్ ఏదో అర్ డిక్లేర్ చేసింది ఎళ్ళొచ్చు అన్నారా పంబా వరకేనా
అవ్ పంబా వరకే ఫార్టీ ఫైవ్ ఫిఫ్ టీ ఆబొవ్ ఉన్న వాళ్ళ్ లేడీసే ఏళ్ళొ చూప్ పైకి కొండ పైకి మనం చిన్న ఏజ్ పిల్ల అలా వెళ్ళకూడదు మనకి ముట్లు అలా ఒస్త్
మున్సివాల్ సైకిల్స్ స్టాప్ అయిన వాళ్ళు వెళ్లొచ్చు.
అవున ఊమ్ ఇంకా చిన్న పిల్లలు ఎళ్ళొచ్చు అక్క
ఆ అవునవును వెళ్ళ మా పిల్లలు ఏస్తాంటరు కదా మాల ఆ
టువల్ ఇయర్స్ బీలో ఉన్న పిల్లలు వెళ్ళచ్చు
ఆ యే పండగ గుర్తొస్తాన్ చిన్న చిన్న పిల్లల్కి ఏస్తన్నారు. ఇప్పుడు మంత్స్ బేబీస్కి ఏస్తన్నరు.
అవును
వన్ డే ఉండి పిల్లచాంట కదా వాళ్ళు ఒకడే మాల్లో కూడా ఉంటుందంట కదా అట్లా వేస్కోవడమా పిల్లల్ని తీస్క్ పోనీ ఏల్పోతున్నారు
అవ్ననవ్ను
ఊమ్
ఊ బావుంటుంది అక్క అక్కడ టెంపుల్ పైన ఏ వెళ్ళేది ఏదంతా
మీర్ ఎట్లా అంటే మామూలుగా కాలనడక వెళ్ళారా వెహికిల్ వెళ్ళారా
వెహికల్ ఇక్క
అవును
ఉమ్ టూరు కదా టూర్ కేేసిందే చాలా మంది ఎల్లామా
అ అవును
ఇంక ఫస్ట్ కాణిపాకం నుంచి స్టార్ట్ చేసినారు.
ఆ కానిపాకం
ఊమ్ కాణిపాకం టు గోల్డెన్ టెంపులు ఆ అరుణాచలము అరుణాచలం నుండి కంచ్ చి శివకంచి
ఉ ఉమ్
అట్ నుంచి మళ్ళీ శ్రీరంగం తిరిచా తిరుచెందూరు
ఊమ్
మధురైయి కన్యాకుమారి
వన్ వీక్ ఏమో వెళ్ళింటివి కదా
ఊమ్ ఊనక్క ఫిఫ్టీన్ డేస్ బట్టింది.
అవునా అంటే అంత ఫ్రీగా ఉన్నదా ట్రావ్లింగ్
ఆ ఫ్రీగా ఉంటుంద్ అక్క
ఊమ్
ఉమ్ హు అంటే మధ్య మధ్యలో ఆగుతా కుకింగ్ చేస్కొని అమ్ తినేసి రిలాక్స్ అయిపోయి మళ్ళీ ట్రావ్లింగ్ చేసేది ఫుడ్ మొత్తం ఆ మనం తీస్కనే వళ్ళే ఆ వాళ్ళే పెట్టేస్తారు
మూడు పూట్ల కొంతమందికి అట్ల ఉండదు కదా
ఆ మూడు పూట్ల ఎక్కడైనా టెంపుల్లో పెడతారు కదా అన్న ప్రసాద్ వాళ్ళు అన్నదానాలు అట్ల పెట్టించోట ఉమ్ అందరం తినేస్తాం కాబట్టి ఇంక అప్పుడు వంట ఎం చెయ్యరు.
మ్ అవును
ఇంకా అట్లా టెంపుల్స్ లో పెట్టినప్పుడు లేదంటే టైమింగ్ అయిపోయింటుంది కదా మనం పోయేసర్ రికీ
ఆ ఆ
టైపోతే దర్శనం చేసుకోని వచ్చిన తర్వాత వంట చేస్తారు
మ్ మ్
మావునిందక్క అట్లా మురళేశ్వరు
వెళ్ళాలి మేము ఒకసారి అన్నా
హు మ్
అంటే పాపుంది కాబట్టి కొంచెం పిల్లలక్ కి ఈ సీజన్ ఏదైనా సరే వ వచ్చేస్తాయ్
అవునవును
తొందరగా
హు మ్ గోకర్ణ కూడా చాలా బాగుంటుంది అక్క
మ్ అవునవును ఇన్న
హ్మ్ గోకర్ణ ఇంకా సైడ్ కర్ణాటక సైడ్
కర్ణనా ఎక్కువ చెప్పాలంటే కర్ణాటక సైడ్ ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయి
అవును కేరళ కూడా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ హు మ్మ్ తమిళనాడు కూడా శ్రీరంగం
ఎక్కువున్నాయ్ బా టెంపుల్స్ మన ఆంధ్రాలో అయితే ఆ తిరుపతి ఒక్కటే కొంచెం ఫేమస్ శ్రీశైలం తిరుపతి అక్కడ చాలా ఉన్నాయ్ టెంపుల్స్
అవును కర్ణాటక సైడు తమిళనాడు సైడు బాగా ఎక్కువున్నాయ్
అవునవును
హు మ్ ఉడిపి శ్రీ కృష్ణ టెంపుల్
అ
ఆ ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ బాఉంది అక్క
కిర్ కృష్ణునుడు ఎక్కడున్నా బాగుంటాయ్ సింపుల్ గా ఉన్నా బాగా ఎందుకో ప పవర్ ఎక్కువ కదా
అవునవును అక్కడైతే విగ్రహం బ్యాక్ సైడ్ నుంచి దర్శనం చేపిస్తారు ఫ్రంట్ సైడ్ నుంచి పంపించరు
ఎందుకు
అది ఏదో ఉంది చిన్నది స్టోరీ ఆ ఒకసారి చదువు ఎక్కడైనా బుక్స్లలో అట్లా లేదంటే గూగుల్ లో అట్లా
గూగుళ్ళో చూడాల్సిందే ఇంకా
అది మ్ స్వామి ఫ్రెండ్స్ సైడ్ నుంచి ఎక్కడైనా ఏ టెంపుల్ అయినా మనం ఫ్రెండ్స్ సైడ్ నుంచి పంపిస్తారు ఆ ద్వారం నుండి కానీ ఉడిపి శ్రీకృష్ ఉన్నన్ని దర్శం చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి చిన్న కిటికీ ద్వారా ను ఉండి చూడాలి అయన్ని దర్శనం చేసుకోవాలి
అంటే చిన్న కిటికీ చిన్న కష్టం అనుకో
ఆ కనిపిస్తుంది ఆ ఫుల్ కనిపిస్తాడు స్వామి ఉమ్ చిన్న కిటికీల నుంచీయినా బా ఫుల్ కనిపిస్తాడు
ఆ అంటే స్వామి ఒక్కలే విగ్రహం ఉంటారా పక్క పక్కన రాధా కూడా ఉంటుందా
లేదు స్వామి ఒక్కటి మ్ స్వామి ఒ అక్కరే ఉన్నారు అక్కడ
మ్
బాగా వజ్రాలది ఉంటది కదా వస్త్రము ఆ అలాంటి వస్త్రాలు వేసిండీ మేము పోయినప్పుడు అప్పుడేవో ఉత్సవాలు జరుగుతున్నాండడి
ఆహా
ఉ బాగా చేసినను
ఆయన అవతారం ఏదైనా సరే ఆయనకిద్దరు ఉన్నారు ఖచ్చితంగా ఎక్కడోక్కడ
హు బాగుంటుంది అక్కడ అలా టెంపుల్స్ క వెళ్తేనే బాగా మైండ్ ఫే
కొంచం ఆ ఏన్ని ఏది ప్రాబ్లమ్స్ ఉన్నా కొంచెం పక్కన పెట్టేయచ్చు ఆ మూర్లే కెల్పోతు
ఉ పీస్ఫుల్ గా ఉంటాది అట్లా టెంపుల్స్ కండు వెళ్ళేసేస్తే
ఉంటుంది మన ఏమంటారు మన టెన్షన్ కొంచెం ఆయనకి ఇచ్చేసినాం అన్నట్లు గా ఉంటుంది
అవును
తీరిపోయినాయలా మన సమస్యలన్నీ సైకలాజికల్ గా రిలీఫ్ ఐపో
అయినే టెంపుల్స్ అన్ని కూడా ఎక్కువ కొండల మీద ఆ లేదంటే సముద్ర తీరాల దగ్గర ఇట్లానే గాదా ఉండేది
ఈ ఎక్కువ ఎక్కువ మనం గమనిస్తే తిరుపతి గాని కృష్ణుని గాని అలానే ఉంటాయి ఆయన అవతారం ఏదైనా సరే యాదగిరి గుట్టగాని నరసింహస్వామి
అవునవును
పైనే ఉంటాడు ఎందుకు ఆ
చాలా టెంపుల్స్ అన్ని ఎక్కువ ఆ కొండల మీద లేదంటే సముద్ర తీరాల దగ్గర ఎక్కువ వాటర్ ఉన్న చోట ఇట్లా చోటే ఉంటది
మరి ఎందుకో రీజన్ మ్మ్
హు
ఇ ము ఈ కదిరి నరసింహస్వామి కూడా అంతే కదిరిలో అంటే ఇక్కడ రీసెంట్ గా గుడి కట్టారు కానీ అక్కడ మాత్రం కొండపైనే అంట నిజంగా గుడి ఉండేది ఇన్స్టాగ్రామ్ లో చూసిన నేను కూడా ఆ అక్కడ ఫేమస్ ఫమస్ కాలేదు కానీ ఇక్కడ గుడి కట్టిన తర్వాత మధ్యలో సర్కిల్ లో ఫేమస్ అయింది
ఆ అవును అది చిన్న ఊర్లా ఉంది కదా సందులు సందుూలోంచి వెళ్ళాలి చిన్నగా ఎప్పుడన్నా వెళ్ళిన ఏ వెళ్ళేసి రాండక్క
వెళ్ళాలేమో ఖచ్చితంగా వెళ్ళాలా ఫస్ట్ మనం ఉన్నానళ్ళ ఏదో ఒకటి హ్యాపీగా చేయాలి కదా
అవునా
ఈ లైఫ్ ఎట్లా ఉండేది ఉంటుంది
ఉమ్ మనం లైఫ్ ఎంజాయ్ చేయాల
ఉమ్మ్
అన్నీ చూసి రావాలా మనం ఉన్నప్పుడే
అంతే మళ్ళా అనుకున్నప్పుడు కుదరదు అద టైం వచ్చినప్పుడే పోతావుండాలి
సరేక్కయితే ఉంటా